హలో బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను బాగున్నానండి ఇంకే మీరు ఏం చేస్తుూంటారంండి
ఏం లేదండి ఖాళీగానే ఉంటాను మీరేం చేస్తుంటారు
నేను పొలం పనికి వెళ్తానండి
ఆ ఓకే ఓకే
ఉ ఏం చదువుకుంటున్న చదువుకుంటున్నారా లేపోతే మ్యారేజా మ్యరీడాడా అన్మరీడాడా
లేదు లేదండి నేను చదువుకుంటున్నానండి
స్టూడెంట్ ేనా
ఆ
ఓకే ఓ కే ఏం చదువుతున్నావు
డిప్లమా కంప్లీటెడ్ అయ్యిందండి బీటెక్ జాయిన్ అవ్వాలి
బీటెక్ జాయిన్ అవ్వాలా
ఉం
ఓకే ఓకే ఇప్పుడు బీటెక్ వచ్చేటప్పటికి చాలా డబ్బులు అవుతాయి కదా గవర్నమెం ట్ ఏవన్నా ఎస్తదా మీకు ఇప్పుడు బీటెక్ వెళ్లాలంటే ఏమి రాయాలండి మళ్ళీ
ఏసెట్ రాయాలండి ఏ సెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలి
ఉహుం ఎ సెట్ ఆ మరి అప్లై చేసారా
ఆ చేసారండి
ఎప్పుడండి ఎక్సాము
ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండి
ఏప్రిల్ ట్వంటీ థర్డ్ మరి చదువుతున్నావా బాగా
ఆ స్టార్ట్ చేసానండి చదువుకుంటున్నాను
ఉం చదువుకోండి బాగా చదువుకోపోతే అసల వాల్యూ అనేది ఉండదండి బాగా చదువుకోవాలి ఆడపిల్లల అన్నింటిలో ముందుండాలి ఎందులో కూడా తక్కువగా ఉండకూడదు
ఇంకేంతండి మరి సంగతులు మీకు ఎలా ఉంది ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి
ఉన్నాయండి మీకు ఎలా ఉందండి క్లైమేట్ ట్
మాకు బాగా అసలు ఎండ మాకు కొండల దగ్గ రా మాహఇ చలి క్వే వర్షం ఎక్కువే ఎండా ఎక్ క్కువే అన్ని ఎక్కువే మా
ఆ
అదన్నమాట సంగతులు మాకు మీకు మీ సైడు పంట పొలాలు వేస్తారండి
ఆ ఎస్తారండి ఏమో క్లారిటీగా లేదు గాని కానీ ప పొలాలు మాత్రం ఉంటాయి
పొలాలు అయితే ఉంటాయా మీర ఎప్పుడు వెల్లలేదండి పొలానికి
నేను ఎప్పుడు ఎల్లలేదండి
ఇట్లోనే ఉంటారండి మీరు
ఆ అవునండి
మరి ఇయర్ ఇంట్లోనే ఉన్నామ అంటున్నారు కదా మరి ఏమన్నా నే తెచ్చుకుంటున్నారా
లేదండి లేదులేదు
అలా ఏం లేదా ఆ
ఉహుమ్
ఉమ్ మరి మీకు మీ ఆరోగ్యం అంత బాగుందా అండి
ఉమ్ బాగానే ఉందండి మీరు ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యం మొత్తం బాగుందా
ఉమ్ బాగుంది బాగానే ఉందండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నానమ్మా ఎంటి కూరలు
టమోటో కర్రి అండి
టొమాటో కర్రీనా మరి మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారా
ఆ బానే ఉన్నారండి మీ ఇంట్లో అంతా బాగున్నారా
ఉమ్ మా ఇంట్లో కూడా అందరు బాగున్నారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు
నేను మా అమ్మ అన్నయ్య మావయ్య అమ్మమ్మ
ఓకే ఓకే మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు
మా అన్నయ్య బిటెక్ చదువుకున్నాడు
ఓకే మీ అన్నయ్య బీటెక్ చదువుతున్నాడు మరి మీ మావయ్య
మీ మామయ్య హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తన్నాడు మా అమ్మమ్మ స్కూల్ లో ఆయాగా వర్క చేస్తుంది
అవునా ఓకే ఓకే మరి మీ ఉళ్ళో పండగలు లాంటివన్నీ బాగా చేస్తారా
ఆ చేస్తారండి బానే ఉంటాయి
ఏమి పండగలు చేస్తారు
ఇక్కడ ఎక్కువగా గ్రామ దేవత పండగలని చేస్తారండి
ఓకే ఇంకా అలా జా తర్లాగా చేస్తారా
ఆ అవునండీ
ఉహుమ్ మీకు వంట చేయటం వచ్చా అండి
ఏదో అలా వచ్చు అండి
ఉమ్ మరి ఇంట్లో మీరు చేస్తారా మీ మదర్ చేస్తారా మీ అమ్మమ్మ చేస్తారా
మా అమ్మ చేస్తదండి
మీ అమ్మ చేస్తది బాగా చేస్తదండి వంటలు ఏంటండి
బాగా చేసిద్దండి
ఓకే ఓకే అండి ఏంటండి నిద్ర వస్తుందా ఏంటి
లేదు లేదండి
ఉ ఏదో కొంచెం డల్ గా ఉంటే మీ వాయిస్ ఉ
జలుబు చేసిందండి
అది వేడి జలుపు చేసిండిద్దండి మరి ఏమన్నా తీసుకోలేదు టాబ్లెట్లు గట్ర ఏమి
టాబ్లెట్లు ఏసుకున్నా తగ్గట్లేదండి
మరి ఆవిరి పట్టుకోవచ్చు కదండి
ఊమ్ పట్టుకోవాలండి
ముక్కు లోపల కొబ్బరి నూనె పూసుకున్న ఇన్హేలర్ తో పీల్చుకున్న చాలా వరకు కంట్రోల్ అయిపోయిద్దండి జలుబసలు
ఓకే అండి
ఉ ఇంటి చిట్ కాలే చిట్ చేయడం ప్రతిసారి టాబ్లెట్లు యూజ్ చేయకూడదు హెల్త్ పాడైపోయిద్ది
అలాగే అలాగే
ఊమ్ మీ హాబీస్ ఏంటండి మీకేమంటే ఇష్టం
నాకు డిజైనింగ్ అంటే ఇష్టం అండి
టీవీ అలా ఏం చూడరా అండి
ఒ మాకు టీవీ లేదండి ఎక్కడ
ఉదయానే చూస్తారు కదండీ విడిగా టీవీ చూడరా అంటున్నా
విడిగానా ఎప్పుడో రే చూస్తానండి
అవునా మరి టైం పాస్ ఎలా అవుతదండి మీకు
ఫోన్ చూస్తానండి నేను
ఓ అంటే ఫ్రెండ్స్తో చాటింగు ఎలా జాస్
లేదండి చుక్ప
ఇన్స్టాగ్రామ్ లాంటివి జూస్
అయ్యో నాకు ఇంస్టగ్రామ్ లేదు దండి
నీకు ఇంస్టా లేదా
ఉహు
ఊ అది రేపు మీరు చదువుకున్న తర్వాత చదువు కంప్లీట్ అయి బీటెక్ చేస్తారా లేకపోతే మ్యారేజ్
బీటెక్ చేస్తాలెండి
బీటెక్ చేస్తారా మరి అలాంటప్పుడు హాస్టల్లోనే కదా ఉండాల్సిందే అవును కదండి హలో
ఆ హలో చెప్పండి
ఉ హాస్టల్లోనే కదండి ఉండాల్సింది
ఆ అవునండి
ఓకే ఓకే మరి గవర్నమెంట్ డబ్బులు వేయకపోతే ఇబ్బందే కదండి హాస్టల్లో ఉండి చదువుకోవాలన్నా కూడా
కొందు అండి
హలో
హలో
ఆ సిగ్నల్ ప్రాబ్లమ్ గా ఉందా ఏంటండి
చుప్
ఓకే ఓకే
చరప్
ఒకైతే ఇంటి దగ్గర ట్యూషన్స్ లాంటివివేమి పెట్టలేదండి
ఏంటి అండి
ఇంటి దగ్గర ట్యూషన్స్ అలా ఏం పెట్టుకోలేదా
ఆహా అ లేేదండి
అయ్యయ్యో పెట్టుకోవాల్సిందండి ట్యూషన్స్ అలాంటివి
ఇక్కడ పిల్లలతో ట్యూషన్స్ ట్యూషన్ చెప్పలేం లేయంండి
ప్పు పప్లవా
అ లేేరంట
ఓకే ఓకే ఇంకేంటండి మరి తిన్నారని చెప్పారు కదా ఇంకా ఈవినింగ్ కోసం ఏమైనా ప్రిపరేషన్ ఎవరు జాస్త దారా
అదేనా అదేదండి
ఆ మీ ఇంట్లో అందరూ క్షేమంగాగానే ఉన్నారా
ఆ అందరు క్షేమంగానే ఉన్నారండి మీర ఎంతా బాగున్నారా
ఆ చాలా బాగున్నామండి ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా బాగున్నాము
ఆ
అదేనండి ఇంకా బాగా చదువుకోవాలండి లైఫ్ లో మంచిగా ఎదగాలి మీరు సక్సెస్ హవాలే మలాఫ లో వచ్చేటప్పటికి అన్ని విధాలుగా చూసుకోండి
అలాగే అండి థ్యాంక్స్ అండి
హ మీ ఏ డౌట్ ఉన్నా ఎనీ టైమ్ కాల్ చేయొచ్చండి నో ప్రాబ్లం అండి
ఆ అలాగే అండి
ఆ మీ అమ్మ మీ నాన్న మీ వాళ్ళందరూ నీకు చాలా కష్టపడి చదివిస్తున్నారు సో అలాంటి కష్టాన్ని గుర్తించుకొని బాగా చదవాలి
ఆ అలాగే అండి
అదే ఇకా హాబీస్ అలాంటి ఏవి లేవా
కా
కానీసం టైపాస్ కన్నా కూడా ఎం బుక్స్ లాంటివి ఏమి చదువుకోవా
స్టోరీ బుక్స్ అలాంటివి కూడా ఉండవా
లెవ్ లేవండి
అయ్యయ్యో మర ఇంత దూారుణంగా ఉన్నారేంటండి మీరు
మాదంతే లేండి
హు మరి ఇంకా మరి పొలానికి అట్లా ఏమైనా వెళ్తారండి ఎప్పుడప్పుడు పనుల కోసమన్నా
లేదండి నాకు అలవాటు లేదు
సో పొలామేల్లరా
మ్ హు
మరి వంట చేయటం అలా కూడా ఏమన్నా ఇష్టమా అండి
ఆ ఎప్పుడో ఒక్కసారి అండి
ఏంటది
ఎప్పుడో ఒకసారి చేస్తా అండి
ఎప్పుడో ఒసారి చేస్తారా ఏం బాగ చేస్తారు
నీనేది బాగా చేయనండి నయన్నీ యావరేజ్
అన్ని యావరేజ్ ఆ పర్లేదు యావరేజ్ ఆ మాత్రం చేస్తున్నావంటే గ్రేటే కదా
ఆ అవ్
అసలు కొంతమందికి అది కూడా రాదు కదా చేయడం
హు అవునండి
హు మరి నువ్ ఆ మాత్రం చేస్తున్నావంటే యుఆర్ గ్రేట్
హు
హు ఇంకా ఈ ఎండకి బయటికి వెళ్లకండండి ఎక్కువ వడదెబ్బ తగులుద్ది
ఆ అలాగే అండి
ఇంట్లోనే ఉండండి ఆల్మోస్ట్ మంచిగా ఫుడ్ డైట్ తీసుకోండి ఆ కోల్డ్ కి ఆవిరి లాంటియి పట్ ట్టుకొండీ
ఆ అలాగే అండి థ్యాంక్స్ అండీ
మ్ కూల్ డ్రింక్స్ అలా జోలికెల్లకండి ఎక్కువ వాటర్ తీసుకోండి బాగా
హు ఓకే అండి
ఎంత వాటర్ తీసుకుంటారో అంత మంచిదండి హెల్త్ కీ
అలాగే అండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి
ఆ ఉంటున్నానండి జాగ్రత్తగా మరి వి జాత్తర్ లేకపోతే కష్టం కదండి వడదెబ్బ తగిలితే ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు కూడా ఉండరు కదండి
మ్మ్ మ్మ్
సరేనండి అయితే జార్త
ఉ సరే అండి బయ్